హలో ఆ వినిపిస్తుందా
పిసిం చెప్పు
ఆ చెప్పాలా
ఏదో చెప్తా ఉన్న
ఏం చెప్తున్నా అదే నీ ఫ్రెండు హెల్ప్ చేస్తాను కదా ఇది ఇప్పుడున్న టాపిక్లు కై స్క్వేర్ టెస్టు
మ్
ఆ కై స్కయర్ టెస్ట్ కాదు మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఇది అ టుగొ ఉన్నాయి
మ్ అంటే ఏమి ముందు ప్రాబ్లం
ఏవో సపరేట్ ఫంక్షన్స్ అని ఒకటి ఇచ్చున్నాడు డైగ్నోష్టిక్స్ లాట్స్ అని ఒకటి చినాడు
మ్మ్
ఆ ఈ ప్రాబ్లమాటిక్ అది
రేపు ఎట్లా మనకి మన ల్యాప్టాప్స్ ఆ సి తమ్స్ ఆ
అది ఎందో ఈయన ఒకొక్ ఆయన ఉన్నాడు కదా ఈవో హెచ్ఓడి ఆయన మార్ చెప్తున్నాడు
మ్మ్
ఆ ఈన్ ఆయన్ని ఈయన్ని ఆయన డామినేట్ చేస్తున్నాడు
హ
ఆ అదే కా
ఏదో ల్యాప్టాప్ సిక్స్ ఇంజ్ ఏదో అన్నాడంట
ఆ ఎంత వురికే ఆ దాని మళ ఏ ఇ ఉంటదుల
హమ్
అే అంత ఉండదేమో డైరెక్ట్ సిస్టమ్స్ వాళ్ళు ఫస్ట్ ఉండి వాళ్ళు సిస్టమ్స్ లోనే రాయాలి అసలు సిస్టమ్సే లే లేదని అన్నాడు
హ
తర్వాత పేపర్ లో రా పేపర్ లో ఒకటి రాసి చాలు అన్నారు తర్వాత ఆయన వచ్చి లేదు సిస్టమ్ లో ఫోల్డర్లు కాపీ చేసి పెట్టించేయండి ఆ ఫోల్డర్ మీకు సెండ్ చేసుకోండి అని చెప్పారు మా గార్డ్
వట్
యూ ఆర్ బ్లర్పిగ్
ఇట్స్ నాట్ బ్లర్పింగ్ ఇట్స్ బర్పిగ్
ఆ
యా పోస్ట్ మీల్ ఇట్స్ వెరీ కమన్
ఎడి ఓకే నడుస్తున్నావు కదా
ఇ
నాకు నాకు ఈప్ లో అట్లని నొక్కు పెట్టేసింది నేను తెల్లారి నుంచి ఏం తినలే కదా స్క కాస్
ఆ
రేపు పొద్దుని పోవాలని ఉన్నారు అందరూ
అడికే అ
కొద్దం పోయి అ ఆమెకు వార్డెన్ క లెటర్ ఇచ్చేసి వచ్చి వార్డెన్ కి పది గంలకు మీటింగ్ ఉందం దీట్
రావద్ర తినేసి ఇది ల చెప్పు చెప్పుకేఓకే రబు
ఆ
అదే రేపు సిస్టమ్ ఆడ దాంట్లో ఇప్పుడు కంప్యూటర్స్ లో ఉండాలి కదా సాఫ్ట్వేర్
ఉందంటం సి
హో షట్
యా దాంట్లో ఉండొచ్చు లేకపోతే ఓ ల్యాప్టాప్ లో కూడా ఉండొచ్చు రెండిట్లో ఏదో దాంతో ఉంటది కఖచ్చితంగా అని చెప్పాడు
హ్మ్
ఏం చేస్తారో తెలియదు రెండు తీసుకోపోవాల్లా
మ్మ్ హ్మ్ ల్యాప్టాప్ ఆస్ కంప్యూటర్స్ లో అయితే చాలా కష్టం అవుతున్నే నాకు తెలిసి
ఇంకా కాపీ కొడుదామని నువ్వు
అహ్ ఏ మా మామూలే తొందర అయితది
ఎట్లా
మన సిస్టమ్స్ అయితే మనం ఆల్రెడీ కోడ్ కాపీ చేసుకొని ఉంటాం కదా.
ఎడ కాపీ చేసుకుంటావ్
ఉంటది ఇవిదంగా ఎక్కడో చోట.
ఆహ్ హా స్కమింగా
ఆహ్
ఉమ్
పెద్ద కత్తనే కానీ కానీ నడుస్తది
ఏయ్లె
ఈ రోజు కొంతమందిని బయటికి పంపించినారంట అవ్స్రం ఉంటే
ఏం అవస్రం
బయట ఏమన్నా పనులుంటే
అందరికి ఏదో పని ఉంటది.
కొంతమందిని పంపిచిన్నారంట అని అన్నారు. అడగంగానే ఏం అడక్ కున్నా
ఉహ్
ఉహ్మ్ అట్లా ప్రతి ఒక్కరికి అట్లా ఫోన్ చేస్తే ఇబ్బంద్. ప్రతిసారి ఎత్తుతారా ఈల్లు
ఏమో మరి
తం వొడికే షో
ఉహ్మ్ రేపు ఎప్పుడు పోతారంట
పొద్దున్నే పోవాల్ల
ఆహ్ మీరు
ఎగ్జామ్ కంటే ఒక పది నిమిషా అ ఎగ్జామ్ ఒక రెం ఒక ట్వంటీ మినిట్స్ ముందు.
ఉహ్
ఆ పోయేసి వచ్చేయాల పోయేసి. వీళ్ళకి ఆ ఇంకొక బ్యాచ్ కి మధ్యాన్నాం అంట ఎగ్జామ్. ఇప్పుడ క్లాసొల్కి ఆహ్ ఓ వాళ్ వాళ్ళు ఉంటారు.
ఉమ్
పొద్దున ఎగ్జామ్ రాసేసి మేము బోవాల్ల పొద్దున.
ఉమ్
ఉమ్ ఉహ్ వద్దనుకుంటే వాళ్ మధ్యానామే ఏ జామీకుంటారు
ఉహ్మ్ ఏ అయాన్నీ కాకపోతే ఓ మారిపోనీ ఏముంది.
ఆ
అన్నీ కాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చూసుకో
నే నే నా నా దగ్గర ఆ మిషన్ ఉంది హ్మ్ మెయిన్ దీనిమీద డిపెండ్ అవ్వకూడదు ఆశల్ పెట్టుకోన్నా బట్ ననీ నిన్న ఆ పాప్తో మాట్లాడలా మాట్లాడి కన్ఫామ్ చేసుకోవాల
ఎందుకంత కష్టపడుతూ గింజుకుంటూ
పూర్తిగా టోటల్ టైం వేస్ట్ ఎవ్వరం అంత
ఏదో తిరిగేస్తారు అని కాదులేగాని అది ఏదో ఇక ఫ్రీడమ్ని కట్టేసినట్లు అయితది.
ఆ ఆ అద్దీ అద్దేమెయిన్ ఇగో నేను అదే చెప్తన్న నేను ఈ రెండు రోజులు బయటకు పోకపోవడం వల్ల నాకు ఏం నష్టం లేదు రూపాయి కూ ఇదా నా మెయిన్ ప్రాబ్లం ఈ ఆ ఆ అదే కాంపాక్ట్ గా ఉంది అసలు కంప్లీట్ గా ఆ ఏదో బిగిచ్చేసినట్టు
హ్మ్
అదే మెయిన్ ప్రాబ్లం అని చెప్న నేను
హ్మ్
నేను రావాలి ఇక్కడికి లేకపోతే
హ్మ్
మీరు ఒక్కరైతే పోయి మాట్లాడొద్దు ఫేస్ రికగ్నైజ్ చేసుకోవద్దు అన్నట్లు మాట్లాడినం లోపలికి వచ్చి మాట్లాడినటు వీడియోస్ చాలా సపోర్ట్ ఉంటాది ఎందుకట్ల ఉహ్ ఎందుకట్ల ఈ ఎపిక్లు ఆ ఎఫెక్టివే కానీ ఫస్ట్ కానీ కీ
హత్య చేయటంతప్పుగా
ఆ ఆఆ కొద్దిసేపు తర్వాత కట్ చేసేస్తాను తర్వాత మాట్లాడుకోండి మీరు ఇంకొది కొంచెం సేపు దూరాళ్ల నుంచీ
ఉమ్
ఆ అది విషం రేపు ఏం జరుగుతదో తెలీదు అవుట్కమ్ ఏట్లోచ్చినా సరే
ఉమ్ ఊహుం లెట్ సి థీస్ ఫైట్స్ ఆర్ వెరి ఉమ్ ఓ ఉమ్ ఉమ్
ఆ ఆ యె రే రే నువ్వు అట్లా అంత మాట్లాడుకురా గట్టిగ పోరాడినా కూడా వీళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయాల
ఏంచేయాల ఇంగ వేరే నే నేను చెప్పిన కదా వెన్ యు కాంట్ చేంజ్ ద సిస్టం యు చేంజ్ సిస్టం
చెప్ప వే ఇగ అట్ల
ఏందది
వెన్ యు కాంట్ యు వెన్ యు కాంట్ చేంజ్ ద సిస్టం
చేంజ్ ద సిస్టమ్
మనం సిస్టంను మార్చుతాము మారామో పక్కన పెడితే
ఉమ్
ట్రై చేస్ తమన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటది మనం క్వశ్చన్ కూడా చేయకుండ సైలెంట్ అయిపోయినామే అనే బాధ లేకుండ
ఊహుం
ఉమ్ కాదు
ఒకవేళ ఒప్పుకోకపోతే
చెప్పాన ఒప్పుకోకపోతే ఆల్టర్నేటివ్ అండ్ చాలా ఇవి ఎత్తి పెట్టుకున్న
ఏవి
ఆ ఏంది ఇఫ్ ఇఫ్ విసేస్ యార్ ఏం చెయాలి ఏం యాక్షన్ తీసుకోవాలి
ఆ
ఉహు ఈ రోజు తెలుసా ఆమె ఈరోజు ఆమె మీరు గార్బేజెస్ అన్ని నీట్గా పె పెట్టుకోండి రూమ్ ను క్లీన్ గా పెట్టుకోండి అవి లీన్ క్లీన్ గా పెట్టుకోకపోవడం వల్లనే ఆ అవి వైఫై వైర్లు నేస్తున్నాయి ఎలకలు వచ్చి అని అనిందే అందరు వరస పెట్టి మెసేజ్ చేస్తూ సరు రూములు క్లీన్ గా లేకపోవడం వల్ల ఎలకలు రావట్లేదు ఇవే మే మెషన్ ఉంటాయి కదా మీ త్రి ప్లేస్సెస్ అ సరిగా ఏ ఏ పోవడం వల్ల ఎలకలు వస్తున్నాయి ఉడతలు వస్తున్నాయి బ్యాగలు కొట్టేస్తున్నాయి ఆ అది ప్రాబ్లం మాది కాదు మీది మీరు మాట్లాడలా అని చెప్పే అనున్నా
ఏ సుకన్యయాకిిచ్చు పడేయ ఇట్లా అందరు కలిసి ఏంది ఇది అన్నట్లు ఉం అట్లియ్యారు
సుబ్బో రాహే
ఆ ఏంది
ఏమై
టైమ్స్
పాట్లాడకుడదు అవి మళ్ళీ రీచెక్ చేస్తారు అ వార్నింగ్స్ అన్నాక వార్నింగ్స్ ఊరికే చేసి కూడా వేస్ట్ చేసుకుంటాం కదా మళ్ళా
వావ్
ఆ
ఉం ఏదో అట్లా వస్తదల అ ఫ్రస్ట్రేషన్
ప్రస్ట్రెషన్ అయితే నిజంగానే అమ్ ఎత్తే అలా ఎత్తతే సె ప్రశాంతం ఇగ అమే పడుతది ఏదో రోజు జు కట్టిగా పడుతది మనిషి గిల్ల గిల్ల గిల్ల కొట్కుంటది
ఉహుం నీ అంత సీన ఉండదు గ్రీసుకి
సరేలే నువ్వు అట్లనే అంటావు అప్పుడు చె ఒకసారి అవుట్పుట్ వస్తే అప్పుడు ఎట్లా పోరాడునామో అర్థంమయితది ఉం సరే న నేన్ కాల్ కట్ చేస్తున
అ ఓకే బాయ్
ఆ